హలో వినిపిస్తుందా
అ
ఉతికావ బట్టల్ ఉతికావ
ఉతికినా
మార్నింగ్ ఏంటి
మార్నింగా మార్నింగే హ
మావైఆ ఏం వంట చెత్తావ్
ఏమో చూల్లేదు
కూరగాయల్ తెచ్చుకోలా
అయే చూడలేదు తీసుకొచ్చారు
ఉ
మీదేంది మార్నింగ్ టిఫిన్ ఏంది
మార్నింగ్ పూరి ఉంటది
ఉ
కాదు నీకు ఒకటి నీ ఒకటి చెప్తాను నువ్వు నాకు ఆన్స ఇవ్ నే క్వశ్చన్స్ అడిత ఆన్సర్స్ ఇవవు జనరల్ జనరల్ జనరల్ జనరల్గా అడుగుతాను త ఇ తేమం చచ్చ చెప్ప కెరీర్ గురించి మాట్లాడదాం కాసపు కెరీర్ గురించి మాట్లాడదం
నువ్వ ఏదన్నా చేసుకో నరు పని చేేసి నీతో మాట్లాడతాను నువ్వు అన్నాడువి చెప్
అ ఆా
ఏదనా చేస్త నే ఇంట ఇష్టపడి
బిఏ ని బ్యాచలర్స్ త తియగిేద్దామని
పెరి
ఎలిం చేసుకుంటావు
అ
ఎన్ని చేసుకుని ఏం చేస్తా చదువుకోవా
ఏ్య
జబలుకిప్పులే ఉా
కావాలి
ఆ
అయ్యో ను మాట్లాతునే నీ నువ్వు మాట్లాడుత అంటే అసలు ఏం రాస్త నాకే అర్ధం కాట్లే ఎ
ఇప్పుడు జాబ్ చేస్తే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది
జాబ్
తిన్నావా ఏం కర్రీ హలో
కువ ఒక వాల్యూ
హలో ఏ ని వాయిస్ అర్ధం కా లేదో మంచిగా మాట్లాడు
స్ట్రక్ అయ్యింది కోన్ ఏ స్ట్రక్ అయితంది
ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా
హలో ఆ జర మంచిగా ఏ వినపడుతుంది
ఉమ్ ఎంత ఇస్తారు యావరేజ్ స్టార్టింగ్
ను ఎప్పుడు చేతవ్ జాబ్
ఇప్పుడు నెక్స్ట్ మంత్ జాయినింగ్ అవ్వాలి బెంగళూరుకిి బెంగళూరు ఏమనా అది హోటల్స్ ఏమైనా ఇంకా కాల్ కాల్ లెటర్ ఏం రాలేదు ఫోన్ కాల్ ఏం రాలేదు ఆడ ఈ రోజు చేస్తా అన్నాడు చేయనే చేయలేదు. మ్మ్ చేయలేదు ఇందాక రీజార్ చే ఉన్నా కాబట్టి ఇక రేపుయినా వస్తుందేమో అని చూడాలా
మావి మా విలేజ్ కి ఎప్పుడు వస్తావ్
మీ విలేజ్ క
అంతే ప్రజెంట్ ఇప్పు ఉండేది ప్రజెంట్ నే ఉండేది
ప్రెసెంట్ నువ్వు ఉండేదా వస్తాను ఇక త్రీ వీక్ మీ ట్రైనింగ్ అయిపోతే అదే ముందున్నా కదా అది అయిపోతు
వచ్చేటపుడు ఏం తీసుకొస్తావ్
తీసుకొస్తాను చోరి అ అదే చెవులు ఇయర్ రింగ్స్
మైన మంచ్ పోతాను మెయిన్ మెయిన్ మర్చిపోతాను
రింగే కదా రింగేనా
అవును అవును మెయిన్ మెయిన్ సీన్ నీ మర్చిపోతే ఎట్లా
చేయకపోతే గొడవే
ఆ కొట్టుకోవడమే
సరేగాని మార్చి బొబ్బి హ్మ్
రెండు
రెండేవరేకి
రెండు నాకే నా గీతకొచ్చింది
హమ్
ఇచ్చినావు కదా ఒకటేమో ఓ అక్కడ పెట్టి మర్చిపోయి ఇచ్చినావు కదా
హ్మ్ నాకు ఈడొకటి జేప్పు అనిష్టిచ్కి సోప్ ఉంటది కదా
ఏమో తరుగుదున్నా
మా ఫ్రెండ్ కూచిడి మా ఫ్రెండ్ ఓల్లా తమ్ముడు కు చ్చమే ఐ ఏ ఏ అదే కే కాకతీయ యూనివర్సిటీ లేదా వరంగల్ ఆ
ఊ
అది ఇ వారి కింద వచ్చింది కనిస్టేయాకి ఏమైనా స్కోప్ ఉంటందా ఏమీ
తెలువదు మీ మధ్య ఏ మా సంబంధం లే ఏద నడు
మీ సిస్టర్ది ఏంటిది
నాకు తెలువదు
ఉహు మరి నీకెము తెల్సు
నీకు వేరే వాళ్ళ అడుగుతారు అని తెలువదా కొంచెం జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఉంటది గాని దానికి గవర్నమెంట్ జాబ్స్ ఉండు మరి
అనే స్టేషన్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండావ
ఆహ
మీ బోర్డ్ మీ బోర్డు ఏం రిలీజ్ చేయదా
ఉంటే తండ్రి లెడ్
నీర్
అదే అంటాను మా ఆవిడికి అట్లా వచ్చింది రా మీ వాళ్ళకి ఏవరికి అయిన తెలిస్తే చెప్పమనరా ఎట్లుంటది స్కోప్ ఎట్లుంటది జాయిన్ అయితే ఎట్లుంటది ఆ జాయిన్ అయిపోయారు ఆల్రెడీ ఈ నెక్ట్స్ వీక్ అయితే జాయిన్ అవుతారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటావ
స్టైఫిన్ ఒస్తాయి అంట వాళ్లు
స్టైఫన్ రావు ఏ స్కాలర్షిప్ కాలేజ్ కి పోతే స్కాలర్షిప్ త్ వీళ్ళక్
నేను మొన్న చెప్పా స్టైఫెన్ రాదంటే నా మాట్ ఎవరిన్లే
అదే అదే అయితే స్కాలర్షిప్ ఉమ్ స్కాలర్షిప్ కు కాలేజ్ పోతాడు
ఆ రోజు పాలు మన్పీచేటప్పుడే ఆ బ్రదర్ తో అన్నా మా ఊరి మాట వినకండి రాదన్న సైపందని చెప్పిన
ఆ
చెప్తే నా మాట వినుకునే స్టైపెండన్నారు
లేడీస్ కయితే వస్తది జెంట్స్ కొస్తదా
ఎందుకురాదు
నర్సింగ్ వాల్లకయితే వస్
ఆ అట్ అట్లా చెప్పాలి అట్లా చెప్పకుండా నువ్వు నీకు ఇదేం తెలవదు నువ్ చదుకోట్లే అనుకున్
ఆ మాస్టర్స్ తీసుకోళ్ళ కిత్తే రదు బ్యాచలర్ తెలిసినోళ్ళకి చేసే వాళ్ళకే తెలుసు
అవును ఇప్పుడు నా ఇప్పుడు నీ మాట విన్నయింద నా మాట విన్నయింద ఒక మాట చెప్ ఉ
అయితే ఓబీసీలో వచ్చింది కాబట్టి ఏమో తెలవదు నాకు అంతగా వీడియో లేదు సో స్టైఫండ్ మాత్రం వస్తది ఇట్లా జరిగింది అస్ లు ఎట్ల జాయిన్ అయిన అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెయిన్గా డిపాజిట్ చేయాలంటా
ఆహ అవునా
అయితే పై ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేసిన తర్వాత హాస్టల్ మేస్ అదే కాలేజ్ అలాట్మెంట్స్ వీటికి
ఓలీ సిక్స్ థౌజండ్ చేపిన
మీ సిస్టర్ క నీకా
నాకు
అహ మీ సిస్టర్కి ఏమి ఏం కట్టలేదా మనీ అమౌంటు
వాళ్ళ కూడా కట్టిరుగా కానీ అంత కాదనుకుంటా ఆహా లేదు ఆ సీటు ఆగాల కాలేజీ కంటే కట్టాలి మాకు వద్దనుకో మేము వదిలేస్ అనుకున్నాం కదా మీ ఏం గట్లేదు
అయితే ఇలా అలట్మెంట్కి, సీట్ కన్ఫర్మేషన్ కి, ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలంట, కట్టిన తర్వాత అక్కడే హాస్టల్ ఉంటుంది, హాస్టల్ డిస్టెన్స్ బట్టి ఇస్తారు ఇప్పుడు ఒ క వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్
తెలుసు తెలుసు నాకు హలో న ఇంటర్లో కూడా మాకు డిస్టెన్స్ బట్టే ఇచ్చారు మా ఊరుకి అయితే సన్నప్ప హాస్టల్ ఇవ్యకూడదు, కాకపోతే అమ్మాయి ఇబ్బంది అయితేని హాస్టల్ ఇచ్చింది అమ్మాయి
కాదు మీ ఊట్లో ఒక గల్స్ హస్ల్ ఉందికదా
మ్
గల్స్ హాస్టల్ ఆ గల్ గల్స్ హస్టల్ లో వాటేన్స్ ట్వంటి ఫోర్వర్స్ ఉంటారు వాళ్ ఇద్దరు ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి ఒక మేడమ్ ఉంది, టెన్త్ వాళ్ళకి ఒక మేడమ్ ఉంది కదా
ఆ ఉండాలి అలా ఖచ్చితంగా ఉండాలి
ఆ వాళ్ళు వాళ్ళు ఈరోజు ఉండి, రేపు వెళ్ళి రేపు ఇంటికాడు ఉండి, మళ్ళీ ఇంకొకళ్రు వస్తార వాళ్ళ ప్లేస్ లో
అవును వాళ్ళు అక్కడే పడుకోవాలి ఇంకా వాళ్ళతో పాటే
అదే ఎలా అని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు మొన్న
మాకు మా మా దగ్ మా దగ్గర అయితే మా టీచర్లు మాతో పడ పడికు ఉంటరు
మ్ మరి వాళ
వార్డన్ వాార్డనే మా టీచర్స్ టీచస్ ఒక్క రోజు డుటీ
వాళ్ళ ఫ్యామిలీ
వాళ్ళ ఫ్యామిలీ అంతే వాళ్ళకి వీక్ ఆఫీ ఇస్తారు, ఆ రోజు నైట్ వాళ్ళు డ్యూటీ చేస్తే మార్నింగ్ రావాల్సిన అవసరం లేదు.
అచ్చా
వాళ్ళ కట్ ఉన్నా అ చాలా కష్టం
అవునా అ
తం చాలా కస్తా చాలా కష్టం
చలి ఎట్లేద
ఇస్తాయి గాని పాని జ పెట్టి ఫ్యాన్ వెలి పెెట్టి నైట్ మొత్తం ఆతూనే ఉండాలంట
మళ్ళీ వాళ్ళు ప్రొటెక్షన్ చేయకపోతే ఎవరనా వస్తే అయినా మీ ఊరు అంత సేఫేలే ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మీ ఊర్లో కనీ నాకు కస బాగాయితున్నాయి కదా అవన్నీూ కాలేజీ చూ కొంత త్వరగా ఎక్కిపోతాయి అని పానిసలు పనస చూస్కుంటారా
వాళ్ళని చూసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు ఎందుకు సర్పంచ్ ఏమి పెట్టిచ్చిండు
సాన్క్షంగ్ సాన్క్షంగ్ మీ దాంట్లోనే మీ జాన్లోకే వస్తది అది
అయితే సర్పంచ్ నీ బట్టి సర్పంచ్ మనర అస్త అందా ఇట్ల కాలేజెస్ కి సర్పంచ్ ఇచ్చేకి ఏం లేదు డబ్బలు దొప్పి తంటాం తప్పా
ఆ మక్క మేడం కనబడలే తెలుసా ఆ రోజు
మస్తు ఓవరాక్షన్ చేసింది
ఆ
మా చెల్లెనేమో అక్క కూడా పెట్టుకోక నువ్వు మాట్లాడితే రేపు మన్ టార్గెట్ చేసిద్ది నందు గీత అంద నింత ది ప్లీస్ అక్క నువ్వు మాట్లాడక అక్క నేను తీస్కొనివస్థ వీడియో కాన్స్ అంటాడు
అదే అదే
అందుకే నేను కూడా ఏ మాట్లాడకుండా ఆగి విండో కంచిపో కలిసి వచ్చినాను
వాళ్ళిద్దరే ఉన్నారు అప్పుడు నైన్ టెన్త్ మేడం ఒకటి ఇంటర్ ఒక మేడం వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరే క్లాస్ చెప్తున్నారు అయితే ఇంటర్లో ఇంటర్లు ముడిచ్చోట్లు పెట్టుకుంటూ చదువుతున్నారు వాయ్ వాయ్ అని చదువుకుంటారు అప్పుడు తీసుకొచ్చాము
నే నేను పోయిన రోజు చూడాలా న గీద నను వెళ్లిగి పోతుంది అక్క అనుకుంటొచ్చింది
హ
మిమ్మల్ జతు కూడా తరుపు వచ్చిద రాదు
హమ్ బాండింగ్ అలాంటిది మనం ఏమ్ చెత్తా
మిం మిమ్మల్ని చూస్తే మనల్ని నిన్ను చూసి హాట్లో పోయినప్పుడు అప్పునా నర్సికుంటొచ్చిందా మామలు మామలు వచ్చిందా